హలో అక్కా
ఆ చెల్లి చెప్పు చెల్లి
ఆ ఆ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం కాని ఏం బిజినెస్
నువ్వు చెప్పు ఏదన్నా ఒక ఐడియా మంచైడియా చెప్పు
మంచైడియా అంటే
అస్సల్నీకేమన్నా ఐడియాస్ నువ్వే
నేనైతే నేనైతే ఫోటోగ్రఫీ నేర్చుకుందాం అనుకున్నాను మా డాడీ ఒద్దన్నారని ఒదిలేసా అది బాగవుతుంది గాని కానీ సీజన్స్ లోనే ఉంటది గదా వర్క్
ఔను ఒక అమ్మాయి ఉంటది బక్కగా తెల్లగా ఉండి యూట్యూబ్ లో ఒత్తది డైరెక్ట్ గా లైవ్ పెయింటింగ్స్ ఏస్తది
ఓ చూసాన్నేను ఇంస్టాగ్రామ్ లో చూసినట్టున్నాను
ఆమెకి ఎన్ని లాక్స్ ఇత్తరో ఏంటో ఒక వన్ పెయింటింగ్కి కొన్ని కొన్ని బాగోవ్ గూడావ్ గదా
ఆ అంటే ఫేసెస్ క్లార్టీగ రావు
ఔను కానీ లైవ్ పెయింటింగ్ ఏత్తుంది కాబట్టి అంత ఫేమసైపోయింది ఆ పిల్ల
ఔను ఇంకా పెయింటింగ్స్ అంటే అవ్వదు గానీ ఇగో ఏదున్నా లాగకబో కాలే
ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ నేర్చుకుంటే చక్కగా నువ్వి చేస్కోచ్చు ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ చేస్ కున్నా సరిపోద్ది నీకు
అలా అనుకుంటాం అక్క కానీ అలా మన్కి అదే ముందుకి తీస్కెళ్లే వాళ్ళుండాలి గదా
అవును
అలా లేకుండా మనకు మనం ఎదిగిపోవాలంటే ఎళ్ళలేం ఆల్రెడీ మా డాడి కెమెరా ఉంది మాకు చేసే వారు మానేసారు మా డాడీ
అవునా
ఉమ్ ఆ నేనంట్నాను మాముల్గా చిన్న బర్త్డే ఫంక్షన్స్ ఏమన్నుంటే తీయడం అలవాట్ టైందని గదా అలా నేర్చుకోచ్చు గదా అని కానీ అదేదో టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మొదలెడితే సరిపోద్ది
ఇప్పుడొద్దంటున్నారా పర్మిషన్ ఇవ్వట్లేదా
పర్మిషన్ నాట్ గ్రాంటెడ్ ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేత్తామన్నా పర్మిషన్ ఇవరు ఇంకా టైమైపోయింది అమ్మ అంటారు
ఉ ఇంక నువ్వు వేరే ప్లేస్ కెళ్లాల్సిన టైమొచ్చింది అ
ఇంక కాదులే ఆక్కుంది ఇంకాఅ ఉంది గదా ఇంక దానికంటున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకొక సంవత్సరం అగితే నాక్కూడా అంటారు
అయ్య
ఉమ్
ఏం చేయలో ఏంటో అర్ధం కావట్ల
కానీ ఇప్పుడు ఉన్నంత అలా ఉండలేం కదా అక్కడ మనం ఎప్పుడు లేపో తాము మనం ఎప్పుడు తింటామొ అలా ఉంటది ఇక్కడ అగొ అలా
మీకంటే పనులన్నీ అలవాటైపోయినాయి చెక్కగా వంటలు కూడా చేత్తారు మా లాంటోల పరిస్థితి నేనైతే ఏమైపోవాలి అసల
ఉండర్లే
అసలు ఆ మా అమ్మ నన్ను ఇంట్లో ఏ పని చేయనివ్వదు చేసేదలా ఆంట్లు తోమడం ఒకటే
మ్ హు మ్
ఉమ్
ఫేస్ బాగా జిడ్డువచేతుందక్క ఎం వాడితే బావుంటదంటావ్
ఆయిల్ ఫేస్ రా నీది
మ్ ఈ మధ్యనక్క బా చిరకు మ్ మొత్తం ఇప్పుడే కలబంద రాసాను
ఉమ్అది బానే పని అవుద్దది వెంటనే క్లీన్ చేసేయాలి అది చాలా జాగ్రత్తగా యూస్ చేయ్యాలి ఫేస్ కి
ఆ ముందు కోసినెంటనే కడిగేసి దాంట్లో ఏదో వస్తది కదా ఎల్లో కలర్ది ఆ చూసాను మొన్నె నేను అమ్మో ఇంత డేంజరా అనుకుని కడిగేస ఎక్కువ రాయన్లే ఇక్కడికొస్తేనె రాస్తాను
నాకు ఎప్పుడో తెలుసది అంటే స్టార్టింగ్ లో నేను అలాగనె రాస్ వచ్చ దాని తెలియకుండా ఏంటి ఒక్కోక్కసారి బాగుంటుంది ఒక్కోసారి ఏంటి ఇలా ఇరిటేట్ అవుతుంది స్కిన్ అంటే అప్పుడు మాకు డిగ్రీలో ఒక మేడం ఉండేవారు అనమాట బయాలజీ మేడం అని ఒకసారి వాళ్ళ క్లాస్ కూర్చుంటె చెప్పరానమాట అది ఎల్లో కలర్ ది చాలా కేమి కల్ చాలా డేంజర్ అని
మ్ ఇక్కడికి వస్తే చాలా పెద్ద కుండీ ఉంది మట దాంట్లో బోల్డు అంత ఉంటది ఇక్కడికి వచ్చాక నేనే రాస్తాను ఎవరు రాయారు అప్పుడప్పుడు రాస్తా గుర్తొచ్చినప్పుడు అల్లా నేను మొన్నే చూసాను
వంద మొకులా
అదె అంతకు ముందు బాగా ఇరిటేటింగ్ గా వచ్చేసి దురద వచ్చేసిద్ది ఇప్పుడు అలా లేదు బానే ఉంది ఈ రోజు
ఉమ్ అది యూజ్ చేసేలా యూజ్ చేస్తేనే బెనిఫిట్స్ ఉంటది లేదంటే చాలా డేంజరస్ అసలా
దేం ఫేస్ కి ఏమన్నా వాడతావు అక్క నువ్ మాఅక్కే ఈ మధ్యన పోనసరూ క్రీమ్ రాస్తంది
నేనా నేను ఫేస్ వాష్ లు యూజ్ చేత్తను ఏమొ గత సంవత్సరం ఈ సంవత్సరం నుంచి గత సంవత్సరం నుంచి మొదలెట్ ట్టను గత సంవత్సరం మధ్యలో నుంచి అనుకో
పింపుల్స్ కి నేను బాగా వచ్చేస్తయి అని మొన్న పాల్కొలేల్లాన్ లే ఫేస్ వాష్ ఒకటి ఆహా గ్లో ఉంటది కదా ఫేస్ వాష్ అదొకటిని క్రీమ్ ఒకటి రాసిచ్చారు ఫేస్ వాష్ అయిపోయిందిలే ఎక్ క్స్ పేర్ అయిపోయింది ఇంక వదిలేసాం కొద్దిగా ఉంది మనకు బద్దకం కదా
నేను ఫేస్ వాష్ ఇది సన్గోల్డ్
ఉమ్ అసలు ఇప్పుడు దాకా అటిలు కొంచం తెలీదు అమ్మ అన్నారు మొత్తం ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేతాంది ఒకసారి చూపిద్దామ అంటే దానికి రెండు వేలు అయినయ్
మ్ నా కూతుళ్ళే నాకు టెంపిల్స్ తే రాయి ఏంటిది ఈ పచ్చళ్ళు ఏ ఏవన్నా ఐటమ్స్ అంటె వేడేక్కువైపోతే వెంటనే చూపించొద్దు లేదంటే పీరియడ్స్ టైం లో వొచ్చుద్ది
మ్ ఇక్కడికొస్తే నాకు ఫేస్ బ్లాక్ వచ్చేసి మొత్తం పింపుల్స్ వచ్చెత్తయ్ వేడేక్కువ ఇక్కడ నాకైతే అక్కడ కాన్స్ ఏమి మాకు చాలా చల్ల గుంటది
అ హా ఉమ్ అంటా నేను యూస్ చేత్తన్న ఇది మొయిస్ట్రైజర్ రాసాన్ సన్ క్రినా మొయిస్ట్రైజర్ ఫేస్ వాష్ అవి కూడ బయటకి ఎళ్ళినప్పుడే మళ్ళీ ఇంట్లో ఉంటే బద్దకం
ఇంట్లో ఉంటే మనకు స్నానం చేయడానికే బద్దకం కదా
ఇంట్లో ఉన్న యూస్ చేయాలంటది అప్పుడే రిజల్ట్ ఉంటదంట తెచ్చుకోడానికి అన్ని తె చేసుకుంటాను డబ్బులన్నీ వదిలిచ్చేత్తను వాడ్డం మాత్రం అసలు వాడ్ వాడను
ఉమ్ ఉంహు అంతె ఇంట్లో ఉంటే బద్దకం మాకు కూడ అంత్ తెలుసా నైట్ రాసుకోవాల క్రీమ్ అదేం చెత్తాను నేను ఒకోసారి రాత్తను ఒకోసారి రాయను మళ్ళి ఎక్కు వచ్చింది పింపుల్స్
నాకు పింపుల్స్ మొన్ననె మొన్నే వచ్చింది
ఊమ్
అంతకు ముందు వరకు మొన్నటి వరకు లేవు మళ్ళి పచ్చళ్ళు ఎక్కువ వేసుకుని తినడం వల్ల వత్ వస్తున్నాయి అనమాట
నాకు పచ్చడంటె చాలా ఇష్టం కానీ పచ్చడి పట్టలెదు ఈసారి
పచ్చళ్ళు నేను ఒక డర్మటాలజిస్ట్ చెప్తే విన్నాను అయయ్ బాబొయ్ పచ్చడి వేసుకొని తింటె వెంట్నే చూపి చ్చొదంటా
ఆ
మీ అక్కొలక్క తెగ ఫోన్ చేసేస్తుంది నాకు చంపేతుంది
ఉంహు ఆ
ఇందాక్కుడ చేసింది కట్ చేసెసాను
ఆ
అయిపోయినట్టుంది ఆఫీస్ ఇంటికి ఎళ్తున్నట్టుంది మాట్లాడత ఎళ్ళడానికి
ఆహా ఫైవ్ అయింది గదా అందుకే
ఆ ఫోర్ థర్టీకి ఎళ్ళిపోతను ఎవరు లేరిక్కడా క్లోజ్ చేసేసి ఎళ్ళిపోవాలి అప్పుడు చేత్తను అంది
మ్ హు
ఉమ్ నాకేమో ఎనర్జీ ఎక్కువ ఉండదు ఒక గంట ఎక్కువ ఎక్కువసేపు వాగేసి ఎనర్జీ గా మాట్లాడన్ తర్వాత ఇంక నీరసం వస్ ఇంత లోనే తెలియని నీరసం వచ్చేద్ది. ఇంగా అలా పడిపోతాను ఇంక. మాట్లాడడానికి ఒపికుండదు.
అవును ఫుడ్ బా తింట్లేదు ఏమో అందుకే మమ్మల్ని దిడతారు.
ట్రావెలింగ్ కూడ పడదు అసలా. ట్రావెలింగ్ చేసి వచ్చినా ఏయ్ అయిబాబొయ్ ఏదో ఆ ఫంక్షన్ లో పెద్ద పని చేసి వచ్చినట్టు ఫిలైపోతాను నేను.
నాకు నైట్ ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఎందుకంటే చాలా చల్లగా ఉంటాది. క్లైమేట్ బావుంటది. కానీ తీసుకెల్లె వాళ్ళుండరు నైటు.
షాపింగ్ కి వాటికి అన్నీ. తిరుగుతాం గదా వాటికి తిరిగినప్పుడు కూడ కాళ్ళు లాగేత్తయ్ ఒ పక్క నీరసం మొచ్చేద్ది కండ్లన్నీ లోపలికి వెళ్ళిపోతయ్ నాకు. ఏదో ఏదొ జబ్బు వచ్చిన మనుషిలాగ అయిపోతిన్నాం.
హా ఎప్పుడైనా నైటూ ట్రావెల్ అదే చీకటి పడిపోయాక రోజూ అలా తిరగాల అనిపిస్తాది.
మ్ ఉ
స్నాక్స్ తెచ్చింది మా అక్క. అక్క తియ్యే తిందామంటే అమ్మమ్మవచ్చాక తిందామంటుంది.
ఏం తీస్
అహ్ నథింగ్ ఎక్కడ అనిపిస్తుంది అక్కా?
మిల్ మేకరా
మ్
ఆ అవి బాగుంటాయి. ఏంటి, వాట్లో నిమ్మకాయ పిండి ఆనియన్స్ కట్ చేసి ఏత్తాడు అదేనా.
నేను మీల్ మేకర్ ఇంట్లో చేస్తాను అలా కాకుండా బైట వాడు ఏం చేస్తాడని చాట్టేసిస్తాడు పైన చాలా బాగుంటాది.
అవునా అది తెలేదు గాని మా అమ్మమ్మోళ్ళింటికెళ్ళినప్పుడు బ్రిడ్జ్ కింద ఉంటది.
ఆ ఆనియన్స్ ఏస్తారు? అవును. మనము నేనెట్లా చేస్తా ఆనియన్స్ వేసి దాని మీద నిమ్మకా చేస్ కానీ రోజంతా చేయి మండిపోద్ది
రోస్ట్ చెత్తారు గదా ఏంటి గులాబ్జాము కలర్ లో అత్తయ్యా అవి
మ్
బాంటాది. దాని మీద ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసి ముక్కల కింద వాటిల్లో వేసి పైన లెమన్ పిండిత్తే, ఆహా! మళ్ళీ ఇప్పుడు మిస్ అవుతున్నా వాటిని.
అవెల్లా
మా అమ్మమ్మోల్లింటికెళ్ళి నప్పుడు సండే సండే మా మావయ్య తెచ్చేవారు అన్నమాట. అవి చాలా బాగుండేవి.
వెళ్ళైతే బజ్జీలును, జిలేబీ తెచ్చుకుంటాము శనివారం శనివారం.
మ్ హు జిలేబీ అంటే నాకస్సలు నచ్చదు. స్వీటెక్కువ తినకూడదు.
నాకు నేనే తినను గాని జిలేబీ అంటే ఇష్టం ఏదంటే బొబ్బట్లు లిమిటెడ్ స్వీట్సే ఎం బా ఓవర్ స్వీట్ ఇష్టముండదు నాకు మా సైడ్ బొబ్బట్టుల్స్ బాగుంటాయ్ పోతరేకులు
ఉమ్
మాకు స్వీట్స్ ఎక్కువ దొరుకుతాయి ఇట్ సైడ్ వీళ్ళకీ దొరుకుతాయ్ లే
ఉహుహు పూతరేకులైతే మా అన్నయ్యని ఏదైనా దెమ్మంటే స్వీట్ బాక్సులు బాక్సులు తెచ్చేత్తాడమ్మో
ఉమ్ పాల్కోవ మా సైడైతే మా ఊరు పక్కనే కంట్రీగా పాల్కోవా చాలా ఫేమస్ అస్సల కాలి ఉండదు
అబ్బా చెప్తే నోరూర్ తుంది కోవా అంటేనే ఇష్టం నాకు స్వీట్ ఏదన్నా తింటానంటే కదు కలకండానే
ఇప్పుడు అదైనా ఒక ఎప్పుడు తింటాను పీరియడ్స్ ఒచ్చినప్పుడు ఒక త్రీ డేస్ తింటాను అంటే స్వీట్ బా క్రేవింగ్స్ ఉంటై కదా అప్పుడు అప్పుడు మా డాడీనీ తెమ్మంట ఆ త్రీ డేస్ తిన్డాన్కి
ఈ మంత్ కాదు కాని లాస్ట్ మంతే అమ్మో నాకస్సలా ఏన్ని క్రేవింగ్స్ ఒ చ్చాయంటె కదా మా అన్నియ్తో చాక్లెట్లు తెప్పించుకుని తిన్నాను చూడు దెబ్బకి స్వీటె క్కువ తిన్నా పింపుల్స్ ఎక్కువొచ్చేతై
ఉమ్ నేను స్వీట్ తక్కువే అక్క పాల్కోవ ఆ టైం లో తింటాను మళ్ళీ కోవా స్వీట్స్ అస్లేమి ఇష్టముండవ్
నాకు కోవా అం ఔను నేను పాల్కోవ తింటనూ
కంతింటాను తెగ తింటారు అస్లు ఇష్ట ముండదు అక్కడా రసగుల్లా ఇయన్నీ చాల చాల స్వీట్ ఉంటాయ్
నాకు చాలా ఇష్టం కలకంద స్వీటైతే చాలా ప్రాణం ఆ వొ క్క స్వీట్ ని నేను రెండు గంటలు తింటాను ఆస్వాదిస్తా
నేను అస్లా తిన్నది
ఆ టేస్ట్ దీ ఫీలవుతాను అన్మాట తింటున్నప్పుడు ఫీలవుతానా ఆ అదొక రకమైన ఎక్స్ప్రెషన్ ఒ టున్న ఫేస్లో
నాకు ఆ స్వీట్ లా అన్పిత్తది
ఉహు చాలా ఇష్టం నాకు చాలా చాలా ఇష్టం ఇ మా అన్నయ్
క్కువ డ్యాలీ డ్రై ఫ్రూట్ లడ్డు తెస్తరు
అవునా
అంటే బ్లడ్ తక్కువుందని తినమంటారని అప్పుడప్పుడు తీస్కొస్తారనా మాట
ఉమ్ మా అన్నయ్ మా అన్నయ్తో ఫైటింగ్ చేసి మాట్లాడినప్పుడు నాకు ఇవే తెచ్చేవాడు ఆఫ్
ఉమ్
కల్కంద స్వీట్ దెత్తే సిగ్గులేకుండా మాట్లాడేసే దాన్ని
ఉహ హు హా హా మరి ఇష్టం కదా మరి
అప్పుడ్ దాకా మాట్లాడేదాన్నీ కదా అది కూడా పెద్ద బాక్స్ రా మంచి క్వాల్టీ స్వీట్లు తెత్తాడు తెత్తే
ఉమ్
ఇంకా చూడు ఐసైపోతాను ఇంకా అలాంటి స్వీట్ తెచ్చాక ఇంకా మాట్లాడకుండా ఉంటే ఎలగా
ఆ అంతంతే